ఆ చెప్పు
ఏంచేస్తాన్నావ్
ఏం చెయట్లేదు మా ఫ్రెండ్స్ హెగ్గ్ అంటే ఆ బాక్స్ కి ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసింది అంట
ఆహహ ఇప్పుడే చేసిద్దా
ఆ మరి ఇప్పుడే కదా వాళ్ళు ఎళ్ళేది ఉమ్మ్
టైం ఎంతైంది అంటున్న
మూడున్నర
ఆహా
హు
ఇప్పుడే వెళ్తార
స్పీడ్ తగ్గివ
ఎగ్ ఫ్రైడ్ రైస్ నువ్వు గుడ తెచ్చేసుకో మరీ
నేనేమైనా ఆఫీస్కి వెళ్తున్నాన నాకు ఈ టైమ్ కి
ఆఫీస్కి వెళ్ళకపోయినా వెళ్తున్నా అని చెప్పి తీసుకో
ఆమెకి తెలీదా ఏంది కామెడీ చేతున్నావ్
సరేలే మరి నైట్ కి ఏం చేసిద్ది
ఏమో తెలీదు
నువ్ అస్సలు బాక్స్ తీసుకెళ్ళవ
నేను తీసుకెళ్తాను ఈరోజ ఆ పీస్కేలట్లే కాబట్టి నేను తీసుకెళ్లట్లే నువు పిచ్చిదానివా
ఆహా అసలు నార్మల్ గా తీసుకెళ్తావ తీసుకెళ్ళవ అంటున్నా
త తీసుకొని ఎల్త
సరే
హు
దానికి అర్వాలా పిచ్చిదాన గిచ్చిదానా అనుకుంట
మరి లేకపోతే మరి రోజు తీసుకెళంది ఏలా తింటున్న కామెడీ చే
రో రోజు
స్టార్టింగ్ లో తిన్లేద నువ్వు
స్టార్టింగ్ లో ఎప్పుడు అప్పుడు ఫుడ్ లేనప్పుడు గ్యాస్ లేనప్పుడు
ఆహా
హు
ఇప్పుడు గ్యాస్ ఉన్నా ఏమో అంతగా ఏం వండట్లేదుగ గ్యాస్ లేనప్పుడు గ్యాస్ ఉన్న ఒక్కటే గ్యాస్ లేకున్న ఒక్కటే మీకు
ఆ ఏంటంటే ఇప్పుడు ఎక్కువ అయింది అనుకో కొంచెం ప్లేట్ లో తీస్ పెట్టండి పక్క రూమ్ లో పెద్ద ఆమె ఉంది కదా ఆమెకియొచ్చు ఆమె కూడ తినలేదు ఒకవేళ మీరు తినకపోతే ఉ అర్థమైందా
హ
ఊ ఏంటింకా
చెప్పు
ఏముంది చెప్పాలి నువ్వే
హు
ఎందుకు నవ్వుతన్నావ్
నిన్ను కాదు
జోక్స్ జోక్స్ ఎ పార్ట్
జోక్సే పార్ట్ ఏం లేదు నార్మలే ఏంటో నీతో మాట్లాతంటే అసలు టైమే అవ్వట్లా
పగులుతే
నేను నిజం చెప్తున్న నిజం మాట్లాడతనే తిడతవెంది అవును నా కోసమే చేస్తున్నాను నేను
అయినా సరే
మతి నీకు ఇష్టమైన వాళ్ళతో చేయించుకో
సరేలే
ఉమ్
ఇంకేంటి
ఏమి లేదు సరే ఉ
ఈరోజు షాపింగ్కి వెళ్ళట్లేదా
డబ్బలే
గోల్ కప్ప గోల్ కప్ప తినీట్లే
తింటా
రోజు తింటావా అలాని రోజు తా రోజు తినకు అవి
ఆ తిన్ను ఆ సరే
ఇంకేంటి
ఏమీ లేదు చెప్పాలి నువ్వే ఎంది ఇంకా
ఏమ్ లే నేను నిన్న మింత్రాలో డ్రెస్ చూసా
ఆ
బావుంది నేను నీకు పంపిస్తా చూడు
చూడను
చూడాలి
ఇ
ఏమో నాకు నచ్చింది నీకు నచ్చదు అనుకుంటలే
ఉమ్ అవును
ఇంకేంటి
ఏముంది ఖాలీ నిద్రపోవా కొంతసేపు కూడా
ఇందాక నిద్ర వచ్చు
ఊరికే ఫోన్ చూస్తావ్ ఉమ్మ్
ఇందాక ఒకళ్ళు కాల్ చేశారు వాళ్లతో మాట్లాడ
మీ తమ్ముడ
ఆహా కాదు
ఉమ్మ్ మీ ఫ్రెండ్ ఆ
అత్తయ్య
మీ అత్తయ్య
ఆ మాట్లాడా అయిపోయింది తర్వాత ఇంకా నిద్రపట్లే
ఉమ్మ్ హు ఏ వాళ్ళ గురించి ఆలోచిస్తున్నావా
ఏ లేదు మాములుగానే ఓవర్ యాక్షన్ చేయకు
నువ్వు చెయ్యకు
నువ్వు చెయ్యకు
నువ్వు చెయ్యమాకు
నువ్వు చేయకమ్మా
గుండు పగిలి పోయిద్దిమే
ఎందుకు నన్నే తిడుతున్నావ్ అసలు
నేను మాట్లాడే నీతోనే కాబట్టి నిన్నే తిడతా
సరేలే అంటే ఎవరితో మాట్లాడితే వాళ్ళని తిడతావా
ఆ అందరినీ నేను ఎందుకు తిడతా
ఆ మరి ఇప్పుడేగా నీతో మాట్లాడత కాబట్టి నిన్నే తిడుతున్నా అంటున్నావు
మాట్లాడుకో తిట్టను
అ
ఉమ్మ్
ఆహా బానే నీ దగ్గర ఇంకొకళు సిబ్లింగ్స్ ఉండుంటే
అసలు నీతో మాట్లాడేదాన్నే కాదు
దానివేం కాదేమో
అదే చెప్తున్నానే
అసలు నా మొహం కూడా చూడవేమో అయినా ఉన్నారు కదా మర్చిపోయా
మా అక్క ఉంది నీ వల్లే మాకు వేరు ఇప్పుడు
ఏ ఓవరాక్షన్ చేయకు అలాంటి మాట్లే మాట్లాడ మాకు
ఉమ్మ్
నే నేనే చూడలేదు నా వల్ల అంట
అవును నీ వల్లే ఉమ్మ్ ఇడ ఒక ఆమెకి అన్నం అరగట్లేదంట ఎన్ని రోజులు తినకుండా ఉందో నేను చూత్తను రోజుకి కొంచెం కొంచెం తింటా ఉంటే అలవాటైద్ది అది అరగట్లేదని చెప్పి అట్టే ఉంటే
ఏమైందంటా
ఆమె అన్నలు సరిగ్గ ఉండరట
హ్మ్ హు
ఉమ్మ్ అందుకు
మాముూలు బియ్యమే
ఇన్ తెలీదు నాకు
కొంతమంది వేర్ రేపు ఏం పెడతారో కోట బియ్యం కంట్రోల్ బియ్యం అందుకని అడుగుతున్నా
ఆ మీ ఆ మొహమ్మీద మచ్చలు సరిపోలేదనీ వచ్చి ముక్కుమీద పెడతాంది ఘాటు
తగ్గినయా బుగ్గల మీద మచ్చలు
లేదున్నే
రాస్తున్నావా ఫే అదేంటి జల్లు
ఏం వేలు ఏం మాకు
ఏదో రాస్తావు కదా
ఆ నేనెం రాయేట్లా సరలే నేను సాయంత్రం చేస్తా
ఆ సరే
మ్ బాయ్ ఉండులే